హలో
హా చెప్పండి
తిన్నారా
తిన్నాం మీరు తిన్నారా
ఆ తిన్న మరి ఎం కూర జేసిండు
మాది పప్పు చారు గోరుచిక్కుడుకాయా ఒకేకే
ఓ ఇట్లా ఇట్లా పాప ఏమి తీయరా
ఆ ముకంతటి ఇక్కడ
మరి అది పెట్టరా మరి అక్కడ అది అది బాంటారు కదా పెరుగు పెరుగు
ఓకే పెడతారు గాని ని నాకు నచ్చదు
ఆహా పెరుగు తింటే మంచిదంట చల్లగా ఉంటాది కొంచెం ఆ ఎందుకు నచ్చదు తింటే మంచిదిగా నచ్చి కాదు కొంచెం ట్రై చేసాను ఒకసారి ఓ అట్లా అంటే వద్దు మరి మీకు సెట్టు కాదంటే
ఆ
కాదా
కానీ అలవాటు చేసుకోవాలి కొంచెం కొంచెం
ఆహా అలవాటు చేసుకుంటే కొంచెం మీకే హెల్త్ కొంచెం సరి ఉంటది
ట్రై చేస్తాం ఇగ
ట్రై చెయండి ఎందుకంటే ఇప్పుడు సమ్మర్లా పెరుగు కలుపుకొని తింటే మంచి టేస్ట్ ఉంటదంట మ
హా
ఉమ్ కొంచెం టేస్ట్ ఉంటది ఇక నాకు ఫిఫ్టీన్ మినిట్స్ టైమ్ ఇచ్చిండు ఒక హాఫ్ అన్ అవర్ టైమ్ ఉన్నది ఇంకా వన్ అవర్ అప్పుడే చెప్పి వెళ్ళిన ఇంట్లో ఆఫీస్ నుంచి
అవునా
హ్మ్మ్ ఇంకా హాఫ్ అన్ అవర్ ఉన్నది ఇక ఏతే మీతోన మాట్లాడ ఇక్కడ నేను కా ఇట్లా పేమెంట్ చేస్తా
అవునా
అక్కడ పేమెంట్ చేస్తా ఎవరైతే ఎక్కువ పని చేస్తారో ఆయనే సూపర్వైజర్ లెక్క
అవునా
ఉమ్ నేను ఒక్కొక్కసారి నైట్ కూడా అయితది నాకు త్రీ అయితది ఫోర్ అయితది ఎక్కువ పనిచేస్తాను అంతా బాగా మ ఉమ్ బాగా మంది ఉంటారు కదా
అంటే ఒక లాక్స్ అట్లు ఉంటరా
ఆ లాక్స్ తోని బాగానే ఉంటారు ఒక ఆ లాక్సే ఒక ఇప్పుడు నేను కలి పి చెప్తే ఏమో మా తెలంగాణలా ఒక టూ త్రీ ల్యాక్స్ తో మెంబర్స్ ఉంటారు
అవును
అలాగే పేమెంట్ ఇస్తూ ఉండాలి ఇట్లా లాకా ఆళ్ళు ఇట్లా కంప్లైంట్ చేస్తారు పేపర్లు
ఆహా
ఆ కంప్లీట్ చేసి వాళ్ళ కంప్లీట్ అయితేమో వాళ్ళకి పేమెంట్ పేమెంట్ కొట్టేయాలి
నాకెప్పుడు కొడతార్ మారి
ఏం పేమెంటా
ఆ
ఉమ్ చూద్దాం
చూడడం వరకేనా చేయడం కూడానా
అయితే ఏట్ దియకు మరి ఆ మరి నాకేం గాదు. నాకేం కాదు మీకే అవుతుది. చెప్ప మీకే. అర్థమైంది కదా అది మీఫ్రెండ్ ది పేరు దియాకుండీ మరి మంచిగా ఉండది.
ఓకే ఓకే.
అదే మరి మీరు చెప్తే మరి పరేచన్ ఉంటది. ఏం చేస్తున్నారు మరి.
మేము లేమా.
అవును చిన్న చిన్న డౌట్.
హా.
హలో చిన్న డౌట్. వుండే ఆ మీ చెల్లి ఏ క్లాస్.
ఎంపీసీ ఫస్ట్ ఇయర్.
ఆ ఇప్పుడు ఫస్ట్ ఇయరా.
హా ఇంటర్ ఫస్ట్ ఇయర్.
ఆ ఇప్పుడే ఫస్ట్ ఇయర్ ఎంపిసి తీసుకున్నాద. బాగా దిమక్ కారాబ్ కదా.
తప్పది ‌.
హలో ఏ ఎయ్ దాంట్లోనే. ఐటీఐ ఎల్ లేకపోతే ఆ సిసి తీసుకుంటే కూడా అయిపోతుండే.
అట్టనే అత్తయ్య. మీరు చెప్పారు కాద ఇక చేంజ్ చేపిస్తలేే.
ఆ.
మీరు చెప్పులు కదా ఇక చేంజ్ చెదం.
ఆ ఇక మిరు చేంజ్ చేసారు. అట్లా చేంజ్ చేయ్యలేరు మీరు జాయిన్ అయిపోయారు కద ఆ.
అదే జస్ట్ ఫర్ కిడ్డింగ్ అదే అంటున.
ఆహా ఆ అడ్మిషన్ అయిపోయింది ఎంపిసి ది.
ఆ ఎప్పుడో అయిపోయింది ఆల్రెడీ క్లాసెస్ కూడా స్టార్ట్ అయింది.
మరి ఇప్పుడు ఎట్లా చేంజ్ చేస్తారు చెప్పండి.
అందుకే చెప్తున్న కదా జోక్ అట్లా అని.
అట్లా అంటే ద నేను ఏమనాలి కంట్రోల్ చేసుకుంటాన.
ఓకేే ఓకే.
ఇక్కడ హాస్టెలా. ఇప్పుడు కూడా హస్టల్ ఏనా.
హుమ్ అంటే హ లేదు ఇప్పుడే.
ఆ. ఆ హాస్పిటల్ లేసేతే అయిపోతుంటే అయిపోతుండే కదా.
అదే హాస్టలే ఇప్పుడు. అ డైస్ చేస్తే ఇబ్బంది అవుతుంది కదా రానికి పోనీనికి ఏంటి తెలీదండి.
అవును. మరి వేయ్యాలే అన్నారు మరి హాస్టల్ ఏసీలా వెయ్యలేదా అది చెప్పండి.
ఏసినం మనే చెప్తున్నా.
మరి ఇయ్యలే అని మీరే చెప్పేరు మళ్ళీ పది మాటలు మాట్లాడతారు
అయ్యో అయ్యో నేను వెయ్యలేదు అన్లేదు హాస్టల్లోనే ఉంది అని చెప్తున్నా.
ఆ అట్లాన ఆ హాస్టల్ కూడా మీ మీ హాస్టల్ దగ్గర్నేనా
ఆ లేదు ఆమెకు నాకు చాలా డిస్టెన్స్ ఉంటది.
ఆ మీ ఊర్ల మీ సీటీ నేనా.
మా దగ్గరనే గానీ అదేమో మా విలేజ్ కి నియర్ బై ఉంటది, నేను ఉండేది ఇప్పుడు దురం.
ఓహో అట్లన ఈ హస్టల్ అంటే ది బాగా. దిమాగ్ ఖరాబ్ ఉంటది
ఆ
హెడ్ ఎకు ఉంటది హాస్టల్ అని పొద్దునయిదిటికి లేవాలి. మళ్లీ మొహం కడగాలె చ్చ. అయి అది ముఖం ఒక హాఫ్ అన్ అవర్ కడుగుతారా ముఖం. హలో హలో. హలో. హలో. పొద్ద్ ముఖం గడగాలి మీకే దమ్ దమ్ ఉంటది. తేల్దా
అప్పన చెల్లి హలో అని అరుస్తున
మరి అద సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటది. మీరు ఇన్స్టా చూసారా.
అవ ఏంటిది.
మీరు ఇన్స్టా యూజ్ చేస్తారా.
హా నాకు ఉంది ఇన్స్టా
ఓ అదే మీ బాయ్ బాయ్ చెప్తేనే అర్థమైతాంది
ఓర్ పక్కన
వాయి చూస్తేనే అర్థం అయితాంది ఇంస్టా యూజర్ అని
అంటే వాయిస్తోని కూడా చెప్తారా.
అరే మా వాళ్లు అట్లయినే యూజ్ చేస్తారు.
వాయిస్.
ఆ ఆహా నేను అట్లనే అడదాం అనుకున్నా మీ దగ్గర ఇస్స్టా ఉంటే ఫోన్ తీసుకో ఫ ఫోన్ తీసుకోతే ఎవరు గూడా ఇంస్టా యూజ్ చేయమ్ ఇన్స్టా యూజ్ చేయ్యారు అయితే హాస్టల్ తీసుకకోపోతే.
ఆ అట్లే ఏంలే
మాది ఏ మా ఫ్రెండ్స్ కూడా అదే. హాస్టల్ తీసుకపోతురు. మ హాస్టల్లా ఎలో లేదు వీళ్ళు మొత్తం. బ్యాగ్ లో పెట్టుకొని తీసుకుపోతారు.
హాహా
ఎవ్వనికి తెలుసు.
ఏం పేరు
బ్యాగ్ లో తీసుకుపోతే తీసుకోపోతే మరి దొరికిళ్ళ అంటే ఫోన్ ఇయ్యరు ఆళ్ళు
ఔనా
ఉమ్ అదొగ బాగం ఆ
మాకలో ఉంది అంటున్న
ఆ మీకంటే ఎలో ఉన్నది ఇప్పుడు మీరు చ్ డిగ్రీ సెకండ్ ఇయర్గ మీకంటే అలో ఉన్నది
అంటె మీరే క్లాస్
ఆ
ఐమీన్ ఏం జేస్తుర్రు ఏం జేషిర్రు
ఆల్లెమ్జేషిల్లంటే అళ్ళు గుట్క గుడ తింటరు అవి మల్ల అవి తింట అవి మల్ల అవి తింటరాళ్ళు అట్లాంటోళ్ళకి పట్టిళ్లుగుడ
ఆహా
ఆ దానిగొసం అట్లాంటోళ్ళకి హాస్టల్లో ఉంచొద్దు మదోసులకి చెప్తినరు మేడం మా మేడం
మీర్ సిన్సియర్ అట్నే ఉంటదితి
నేన్ ఫస్టే ఇప్పుడు సెకండ్ ఇయర్ అయిపోయింది ఆల్రెడీ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ డిగ్రీ
మీరా
ఆ నాదిగన్ మా ఫ్రెడ్స్ది నాదేమో ఇప్పుడు ఐటిఎ చేస్తున్నాం గదా నాది సిక్స్ మంత్స్ లో నాకు ట్రైనింగ్ ఉన్నది
ఆహా అంటిప్పుడ్నువ్వు డిగ్రీ ఫస్ చ్ ఒక వేళ నొవ్ ఇప్పుడ్ డిగ్రీ చేస్తే ఫస్ట్ ఇయరే గదా
ఆ ఆ ఫస్ట్ ఇయరే
ఎన్నచూరియత్
ఆ
ఏం వచ్చుడో ఏమో
ఆ ఎ నెక్స్ట్ ఏమో మాటన్నరు
నేమన్ లేదు
ఆ ఇప్ చ్ సిఇప్పుడూ నాకు ఒక సిక్స్ మంత్స్ అయితే సాలు ఇప్పుడు ఈ ట్రైనింగ్ తీస్కోవాలె ఎలక్ట్రక్ద్ ఎలక్ట్రక్ది జేష్న
ఎస్కు
ఎలక్ట్రిక్ది జేషిన ఎలక్ట్రిక్ది జేత్తే ఎలక్ట్రిక్దిి జేశినా దాంట్లో సిక్స్ మంత్స్ తర్వాత ట్రైనింగ్ ఉంటది
ఔనా ఔనా
హ్మ్ సిక్స్ మంత్ తర్వాత ట్రైనింగ్ అచ్చేత్తది అయిపోతది దాన్ తర్వాత సర్టిఫికేట్ అస్తది ఆ సర్టిఫికేట్ అచ్చిన్ తర్వాత మెడిగల్ టెస్ట్ ఉంటది దాన్ తర్వాత్ కళ్ళు టేస్టున్నది చ్ ఈ కళ్లి టెస్టుల్జేస్తరు
ఈమైతే అంటున్నది
టేస్ట్ జేసషిన్ తర్వాత దాన్ తర వ చ్చ జాబ్ ఇస్తరాళ్ళు తెల్సా ఐమీ మీరు గుడ ఐటీఐ తీసుకుంటైపోతుండే గదా
ఏమిటి ఇది ఆ
మీరు కూడా ఐటీఐ తీసుకుంటే అయిపోతుండే కదా
అప్పుడు మీలాగా ఎవరు చెప్పలే నాకు తీసుకోవాలని అందుకే తీసుకున్న
ఏదా మీకు అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు కదా అయితే ఐటీఐ తీసుకొని ఏం చేస్తారు
మంచిగ నాకు అది అంటే ఎంటి దో గూడా తెలీదు
అరే ఆ అంతా ఇంట్రెస్ట్ లేదు అంటే అట్లా అంటే
ఇంట్రెస్ట్ అని కాదు దేని గురించి ఐనా తెలుస్తనే కదా ఇంట్రెస్ట్ వచ్చేది
ఊ ఉ మరి మరి సాయంత్రం మేము టీ ఇస్తారా మరి
ఇ
హలో
హలో కానీ నేను తాగ నాకు నచ్చదు
ఇండ్ల బూస్ట్ గీస్టు ఎమియార మరి ఇలా
ఫ్రూట్స్ ఇస్తారు మాట్ ఇసారు నైట్ ఛీ మధ్యాహ్నం అంటే ఈవినింగ్ అట్లా స్నాక్స్ ఇచ్చే టైం చాయ్ ఇస్తారు గాని
ఉ మరి తాగాలి ఎందుకు తాగద్ద అంటారు
తండా
తాగితే మంచిగా ఉంటదంట హెల్త్
చాయ్ నా